నమస్కారం
సారంమండి
తిన్నాడాండి
తన్నమానేద సేవ
ఉ
మీరు తిన్నారండి
ఆ తిన్నాం అరిగిపోయింది కూడా వ హలో
ఏం కూర చేశారు
చాపలా కూరా పల్సి పెట్టిన
ఏ ఎంత సేపు అయింది
ఆ అదే ఉన్నది వేసుకుంట
అవునా
ఉ ఇంకా ఏం చేస్తా
చేపల కూర అంటే నేను చెపిన చేయండి బాగుంటది అంటే పులుసు కూడా ఎక్కువ పోయద్దు కొంచెంమంతా పోస్తే మొస్తం టేస్ట్ ఉంటన్నట్లా బాగుంటది దాంట్లో మిరపకాయ కానీ ఉల్లిగడ్డ కాని ఆలుగడ్డలుని ఆయటి ఒకటి ఏమయందువల్ల కొత్తిమీర అని పుదీన అని ఏమియకుంన్నా సూపర్ ఉంటుంది అసలు అట్లనే చేసుకుంటాను మేము చే అప్పుడు బాగుంటది జీలకరన్న మెంతులు పౌడర్
హ ఆ సర మంచిగానే ఉన్నారు పడుకునారు సరే హలో
ఆ చెప్పు భాను
ఇంత సేపు మా నాన్నగారు మా ఇంటికి వచ్చారు
అవునా స్పెషల్ ఏంటి
స్పెషల్ ఏం వెనక ఊరికి ఫంక్షన్ పోయినారు ఆట ఆమెచ్చిక వచ్చి చూసిపోడం అని చూడు
అవునా
అచ్చి ఎరవ త పందిర వేసి పోయినారు
అ అచ్చా
ఫోన్ చేసిన
ఆ
హ
నైట్ పన్నెండు దాటింది నిద్ర పోవడానికి అక్కడ డ్యాన్స్ చేస్తా అంటే చూసుకుంటున్నావు గంత తర్వాత ఎద్ర వచ్చింది పంట మళ్ళా పొద్దున్న చేసిన మళ్ళీ ఇప్పుడు కూర్చున్నా ఉద్దే చపట్ల వస్తానే
ఆ
ఉమ్ ఇదా నా అకు కానీ అప్పుడులా అప్పుడు ఇదను న పత్తాంట ఓ ఆ మిస్ అయితది అప్పుడు అప్పుడు పోన్ నాది మాములుగా అది ఇది డెలివరి చేసుడు ఆ బరాబరి ఎ తగానే అది అటు అటు రా రావడం తా మోసము అయితంది
ఉ
ఉహు
మీరు చెప్పండి స్టోరి
పరమానంద శిశుల కథ చెప్పానా అండి
ఆ చెప్పండి
అయితే అనగనగా ఒక ఊళ్ళో నాట పరమానంద శిష్యులు పన్నెండు మంది ఉంటారు కదా
ఉ
అయితే వాళ్ళు పన్నెండు మందా పదకొండు మందా
పన్నెండు మంది
అంటే వాళ్ళందరూ ఏ పని చేసినా ఏ పనైనా ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా అందరు కలిసి ఇత్త చేస్తారట ఏ పనైనా అంటే ఒకరిని వేరే వాళ్ళ కాడికి ఒకరి వేరే వాళ్ళకు క్కడికి పని పంపించినా వాళ్ళు ఉండారట అందరు ఒక దగ్గరనే ఉంటారట అదేగ ఊరు ఊరు ది తురుతున్నారట అంటే మాకు ఏమన్నా పని ఇప్పిస్తారా మాకన్నా పనిస్తారా మేము ఇంతమంది ఉన్నాం మేము అందరం కలిసి చేస్తాం కట్టు అందరం సమానంగా చేస్తాం పని అనేసి ఇంకా అంటే ఒక్క మనిషికి ఎంతో మరి
న
ఆం ఆ నిమిసయితా అన్నది అయితే పర్వన్నా యన్ దేమ్ ఊరుఊరు తిరుగుతా ఉంటారు కదా తిరుగుతా అంటే పని అంట దొరకదు అంట ఇక్కడ వాళ్ళకి
ఆ
వేరే ఊరుకి పోంగనే ఒక రాజు అంటడటా కదా అరే నాకు ఒక పని ఉంది చేస్తార వేర ఒక ఊరు పోయి ఆ ఊర్లో నేను అడిగిన అని చెప్పి సూది కొనుక్కొని రండి డబ్బులు ఇస్తున్నా పోయి తీసుకురండి అంటే ఒకఅతనే అంటాడ్రటా ఫస్ట్ కొంచెం దూరం పోగానే ఆహా సూదిపోతే నన్ను ఒక్కనే అంటారు నేనెందుకు పో తా అందరం ఏ పని చేసినా అందరం కలిసిమెలిసి ఉండాలి కదా అందరం కలిసిపోదాం పోయినా అందరిని అనచ్చు ఉన్నా అందరిని అనచ్చు అనేసి ఆ పన్నెండు మంది పోతారట అడిపోయినంకా సూది చూసి అయితే ఒకరి చేతుల్లో వడుతదట చిన్న సూది ఎట్లా ఎట్లా ఎట్లా అని ఆలోచిస్ వస్తా ఉంటే ఒకవేళకి ఒక ఐడియా దొరికిందట ఏందంటే అంటే అక్కడ గోడలు ఉందట అ తాడి చెట్టు పెద్ద తాడిచెట్టు నరికిరాట ఉన్ నరి
గీ పదకొండు పన్నెండు మంది వట్టుకుంటరు
ఆ అందరు కలిసి పట్టుకుంటారట తాడిచెట్టు ఆ పట్టుకొని ఆ ఆ పట్టుకొని నడుసుకుంట నడుసుకుంట పోత్
ఉ
ఏరుదట ఇవాళ రాజు కాడకి పోయినాక రాజుమ సూదిది సూది తీసుకొచ్చినాం మీరు చెప్పింది చేసినాం ఏమంటే ఏంది సూది అంటే సూద్ దొరకట్లేదు అంట అరే సూది ఎటు పోయిందో ఏమో అన్ నీ మళ్ళా మొద్దు ఎత్తుకొని పోయిరట మళ్ళా మొద్దును కొట్టడం అంటే కష్టం కదా అంటేటి మొద్దు మళ్ళీ ఎందుకైనా మంచిది మళ్ళీ దొరుకుతే మన దీనికే పెడదాం అనేసి మళ్ళ వాట్ పట్టుకొని పోయిరాట పటుకపోయి మాత్ ఇక మాన్నే దొరుకుతలేదంట తన సప్పుడు చేయకుంట రాజు కాడికి పోయి క్షమించమని కోరు కోరి మా వల్ల కాలేదు పని చేయడం అంటే మీరు ఇక్కడ ఉండనే ఉండద్దు మీకు ఏ పని చెపు చేస్తలేరు మీరు వేరే దేశాలు ఎళ్ళిపోవాలంటే వాళ్లు గట్టనే వెళ్ళిపోతారట వెళ్ళిపోతా అంటే ఆ ఒక అతను ఇనే రైతుల కోసం అంత జనానికి జనం కోసం తిరుగుతా ఉన్నాడంట వాళ్ళకి బాగున్నట ఆయనకు ఒక తల్లి ఒకదే ఉన్నట ఎవ్వరు లేరట పెళ్లి కాలేదట
లే
అయితే ఇగ రైతులు ఉంటే మంచిగుండు పని తొందరై
ఆ అప్పుడు ఈళ్లు దోర్
అయితే అదే టైం లో వీళ్ళు అట్నుండి పోతాంటే వీళ్లు వాన్ని చూసి అడుగుతారట అనేసరికి మాకు పని కావలే మేము ఏ పని చెప్పిన చేస్తాం ఖచ్చితంగా మేము పన్నెండు మంది ఉన్నాం అనేసి అంటరట వాళ్ళు అనేసరికి వరం పెడితే ఇగ యజమాని రోజా తినడం ఉండడం ప పని చేయడం రోజు రొటీన్గా చేస్తారట వ్యవసాయం కడివి వ్యసాయం చేయడం పొలం కడి పొలం జె పని చూసుకొని నీళ్ళు పెట్టటి అన్ని పలు చేస్తారట అందరు ఎటు పోయినా ఒకరోకే పోవడం కదా చేస్తారట చేస్తాంటే ఒ
ఉందమా అవించ
ఒకరోజోస్తంటే ఒక రోజు ఆ పొలం అంట పెరిగిందటా పొలం గడ్డి మొప్పులు కడతారు కదా
హ్మ్
గడ్డి మోపులు కడతా అంటే ఆయన ఏం చేస్త డు ఈ గడ్డి మూపులు అన్నీ తీసుకుపోయి మా ఇంటి కడ ఏయి మా అమ్మ ఎక్కడ ఏమంటే అక్కడనే అయ్యిర్రి వేరే ప్లేసుల్నే ఎయ్యొద్దు మామ చెప్పింది జేయ్యిర్రి మల్లి నన్ను తిడటదట అనేసి ఆయన చెప్తుారట చెప్తే సరె మీ అమ్మగారుంతగానం చెప్పినావు కదా మీ అమ్మ ఎక్కడే అంటే అక్కడనేేస్తదప్ప తప్ప తీయ ము అని చెప్తారట చెప్ సరే అని ఆయన రాజామాని అడిపోతరట ఇళ్లు మనిషి కో మోపులు వేసి లేవంత మోపులు కట్టుకొని ఇల్లు ఇంటికి ఒచ్చిరట వచ్చినంక వీళ్ళకు వెటికారము విడ్డూరం అనేసి ఏం తెలవదంట అయితే అమ్మగారు మోపులు ఏడుయాలి అమ్మగారు మోపులు ఏడయ్యాలిని రెండు మూడు సార్లు అంటే ఆమె కోపంబాగొచ్చి నా నెత్తులేయ అని ఆమన్నదడట
హ
హ అకే మ్మ్ ఏయి అనంగానే ఆ పన్నెడు మోపుల్ తెచ్చి నెత్తినేతేషిరంట
అ
మొత్తం ఆమమ్మ ఏయంగానే దేబ్బగా సచ్చిపోయిందంట ముసలమ్మ జిన ముసలమ్మను ఏం చేస్తా నువ్వితే చేసుకొని రాజు కాడిపోయి అయ్యా అయ్యా గిట్ట గిట్ట జరిగింది మదెం తప్పు లేదయ్యా అని బతిమిలాడి వచ్చిందట
మన తెలివి తక్కువ అమాయి
మాట్లాడిందంట మాట్లాడు సరే తియ్ ఇగ మరి ఏం చేస్తాం ఊళ్ళ జనానికి తెరుస్తే మాత్రం ఖచ్చితంగా అద గదాంటరు న్యాయ అంటు ధర్మం అంటు ఏడోద్దు సప్పుడేక తీసుకపోయి మమమ్మీ ని బొందవెట్టొదామని ఇ ఆ రాజ అంటడంట అంటే సరే తీయి అని పాడేరడి చేయండి అంటే అందరు కలిసి పాడేరడి చేస్తారంట పాడే నడు చేస్తా అంటే పాడే రడ్ చేస్తంటే పాడ మీద చెద్దర ఏమన్నా చెద్దరేసి రడ్ మళ్ళ ఆమెకన్నా బతుకపోతదా ఎందుకు సిద్ద్దరని సిద్ద్ది తీసేసారట మళ్ళ కమ్మకుళకి ఇట్లా కడతారు కదా కింద ఇగ కమ్మకుల మీద ఉత్తినే కట్టి ఉత్తినే వేసిరు అంట కమ్మకుల మీద అవని వేసిన తర్వాత కాళ్ళు రెండు కాళ్ళ దగ్గరకి గడతారు కదా అయితే రెండు కాళ్లు కట్టమన్న కూడా రెండు కాళ్లు ఏ ఏమ తంది ఏంగాదు ఆమె ఏమన్నా దయ్యం లెక్క లేసోస్తదా అనేసి అన్నారాంట అట్ల అనే సరి కి రెండు కాళ్లు కూడా కట్టలేదట కట్టలేదు మళ్ళా పాడేయకుండా మనిషికి మొత్తం దారాలు పోంది మొత్తం చుడతారు కదా అది కూడా చుట్టలేదంట చుట్టకుండా అందరు పన్నెండు మంది నలుగురు ఎత్తుకోవాల్సిన పాడని పన్నెండు మంది ఎత్తుకొని ఇక పోతారు అట అడవిల పడి మన చీమలు కూడా దూరనీ చిట్టు అడవి లా ఉంటుంది కదా అస మనుషులు పోవడానికి ఛాన్స్ ఉండదుట అలాంటి వాడు అ అట్లాంటివైపు అట్లాంటిది పన్నెండు మంది పోతంటే ఇగ వీళ్ళు మొత్తుకుంట మొత్తుకుంట మరహాయన గోవింద్ అనేది మొత్తుకుంట అంటార అంట గాని మళ్ళ పాడే మీద మనిషి ఉన్నది లేని చూసుకోలేదట వీళ్ళ ఏం కట్టలే కదా వీళ్ళు అడవిల్ నుండి ఆళ్ల నుండి పాకి పాకి మొత్తం వంగి వంగి పోయేసరికి ఆ మధ్యలో రేగిగదు పరిశ్రమ ఆ పరికి కంప పోదంటే అది అన్నే వేలాడుతుందట మానే వేలాడుతుందట వేలాడి పోయి కూసుబేట్టి ఆ పాడేనాడ పెట్టి బొంద సమానంగా ఉందా లేదా అన్ని చూసి బొందలు పెడదామనే టైం కు మడిచలేదట అరే ఏమైంది చచ్చిపోవలేదు ఏ అమ్మ చచ్చిపోలేదా మీరు చచ్చిపోయినని అందరికీ చెప్పిన అసలు ఎట్లా ఏంది అసలు ఆయన అలా వాళ్ళు ఏ ఉంటాయి కదా మొత్తం అ
ఆ
ఆమెని అట్లా బడుకోబెట్టి ఆడ నుండితీసుకొస్తారట తీసుకొచ్చకుంట ఇంకా ఆమె తోటి ఇట్లా అంటారన్నమాట అరే ఏంటి ముసలమ్మ చచ్చిపోయింది కూడా అసలు ఇంత చుక్కాలు చూపిస్తాంది మనకి అమ్మో ఈమె బతుకులో పెద్ద చుక్కలు చూపించింది అందరికి నేసి అన్నారట బొంద తీస బొందలో వేసిర్రట
ఉమ్
వచ్చి బొందగాడ మళ్ళ ముసలమ్మకు ఒకవేళ దారి కనపడాలి కదా మళ్ళ కన్ను కనపడితే తలకాయ్ వరకు తీసిర్రట మట్టి వినిపిదట ఇగ మిగిలింది పలకే వరకు తీసి కద మొత్తం ఓడిపోరాట ఊది వాసలు ముట్టించిరు అంట పోయరాట పోయినాక ఇక బావిలో ఇంటికి పోయినాక స్నానాలు చేస్తారు కదా స్నానాలు చేస్తా అంటే బాయి లా వింత వింత శబ్దాలు వినిపిస్తున్నాయట
ఆ
శబ్దాలు వినిపిస్తున్నాయి అసలు మొత్తం దయ్యము ఏదో ఉందని భయపడుకుంట భయ డు పరమానంద శిష్యుడు మేము ఇక్కడ ఉండనే ఉండం మేము వేరేకాడ చేసుకుంటాం అని అద్దో అక్కడి నుండి వెళ్ళపోతారటా టైమ్ చూడండి ఒకసారి
ఆ ధన్యవాదాలు
ఆ ఆ